ఆ సెండ్ చే కా
ఆ ఏం చేస్తున్నావ్ వంశ్
యా ఇండక్షన్ స్టవ్ లో వంట చెత్తనా
ఏం ఇంటికి వెళ్ళలేదా
ఇంట్లో నే ఉండా
ఇంట్లో వంట చేస్తానవా ఏం గ్యాస్ లేదు ఇండక్షన్ వాడినార
ఉనాది ఏ అత డీక్షన్ అడుతున్నా ఆపేయాల
మ్
ఎం చేస్తున్నావ్ మ్ హలో బ మాటలు కట్టున్నాయ్
నువ్వేం వంట ఎస్తున్నావ్
నేనే నేనా వాళ్ళకి సెట్ చేస్తాన నేను వంట చేసా మా రోజు నేను పోను నేన్ వంట చేస్తే నాకాడే చూపిస్తారు
ఆహా మా అత్త మటన్ చేస్తాంది
ఊ మ్ ఈరోజు మటన్
మాములు గానే కొన్ని యాట్లు కోసినారు ఉన్నాయి
ఉమ్ హు ఇంతవరకు ఒక్కగా మటన్ తింటున్నావు నువ్వు లైక్ ఇంత వరకు ఒకసారిగా మాట్లాడ్లా ఫోన్ దీంట్లో
ఆ టూ టైమ్స్ మాట్లాడిన వచ్చింది
ఎవరితో మాట్లాడినవ్
మంజు తో ఆశ తో
ఉమ్ హు ఒక నిమిష నాలుగు రోజులు మాట్లాడొచ్చు
ఏన్ని సార్లు
హలో
ఎన్ని సార్లు
ఫోర్ టైమ్స్ మాట్లాడచ్చు ఫోర్ టైమ్స్ మాట్లాడచ్చు ఒక మనిషితో మ్ ఆ అతను ఒక ఫైవ్ మెంబెర్స్ తో మాట్లా
ఆ యా
మ్ మ్
అమ్మ ఏమ్ వంట వంశీ
ఈ రోజా పప్పు రసము చిక్కుడుగాయ తాలింపు
వావ్ అన్ని జేస్తున్నర వంశీ
ఊఁ ఎన్నిజేసుకొ ఎన్నిజేస్ కున్నం ఏందదీ నాట్ కోడీ
ఊహు నిన్న ఉగాది కదరా
మేం అప్పుడే చేసుకుంటాం
అబ్బా
ఊఁ నేన్ పొద్దున గుడ ఫ్రీగా ఉన్నా ఏమంటే ఇంక ఎందుకు లే అనీ గర్ల్స్ కోసం మెసేజ్ బెట్టావ్ గోమ్మునైపోయా నేను
ఆ సుప్పు మెసేజ్ జేస్తె జై
నేనూ నెన్ నీకు రిప్లై ఇచ్చేవాడ్ని కని నేను గర్ల్స్ కోసం మెసేజ్ పెట్టావేమో గర్ల్స్ తో మాట్లాడతావేమో అని గమ్మున అయిపొయిన
అబ్బో!
ఆ
ఏంలే ఇంగ దీనికోసం కంప్లీట్ చేయాలా?
ఓయ్!
తేముంది
ఓ హస్బెండ్ ఏం చేస్తాడు డ్యూటీకి అపోల
మా ఆయనకి సెలవులేముండవ్. పోవడమె కూలిపని.
అయ్యయ్యో
అయ్యయ్యో
వోడ హాల్డే ఉండదా?
రేపు ఉంటది. రేపు, సండే ఉంటది.
నిన్న జా నిన్న హాల్డేనా నిన్న ఉగాది గదా?
లేదు నిన్న ఉగాదికూడా ఇవ్వలే ఆయనకి.
ఓహో
నిన్నగుడా వెళ్లారు.
ఓ
ఉహ్ నిన్న క్యారీజ్ చేసి పంపించిన. ఈరోజు మటన్ జేస్తున్నాము. ఇంటికి రమ్మని జెప్పిన.
ఓహో రాను పోను చార్జీలు ఎక్కువే. పెట్రోల్ ఖర్చులే ఎక్కువవుతాయే?
ఆ అది ఏమంత గాదు గనీ ఎండకు రాలేకుండరు.
ఆ అది నిజమే కదా?
ఉమ్
కర్రె పోలప్పుడు
ఊ, అడిగీ కుదరకపోతే, వెళ్ళలేకపోతే కార్ లోనే ఎత్తారు ఆ కానీ బైక్ లొ వెళ్నంత ఫ్రీగ
ఆ ట్రాఫిక్కాడ ఇబ్బంది అయిపోతాది
ఊ అదేగాదు. నేను గుడ ఏప్ ఆ హాస్పిటల్కి వచ్చేటప్పుడు కార్ దిస్తే ఇది అవసరమా అని అరుస్తా ఉంటా ముందే లేట్ అయితది.
ఓ బైక్ లో దూర్ దూర్ ఒచ్చేది
ఈయనపోయ్ ఫాస్ట్గ ఒచ్చేది. కార్లు అయితే ఎనకల ముందర జూసుకోవాలా. స్పీడ్ బేకరల్ కాల ఎంత ఆగాలో
ఓఫ్ ఇంక శశీగ్గాడి కూడా ఫోన్ జెయ్ వాడు గుడ కాళీగానే ఉన్
వాడిక్కూడ ఒచ్చిందా మెసేజూ?
ఇప్పుడ్ నుంచో ఎప్పుడో అయిపిల్ల వాడికి
అయిపోయిందా
ఎప్పుడు వచ్చింది పెద్దే టూ వక్స్ అవుతుంది మాకు వచ్చి
మరి ఎందు మీరు కంప్లైట్ చేయలే
నాక నేను ఇంకా పదైదు కల్సు మాట్లాడళ్ల చెయలా చేద్దాంలే చేద్దాంలే చేద్దాంలే అని గమ్మున ఉండా
నేనే బెస్ట్ ఇది మూడో కాల అప్పుడే నిన్నే వచ్చింది
మరి నాకు టూ చేయాల ఓపిగ్గా ఆడుకునైనా మాట్లాడతా ఒక రోజు రోజిత్ తో కూర్చొని మాట్లాడినా కూర్చొని మాటాడతానే కూర్చొల్ల మీ ఫ్రెండ్తో కానీ బ్యాట్ ఏ అంటే టెన్ మినిట్స్ కానీ ఎక్కువ మాట్లాడానికిలా ట్వెల్వ్ మినిట్స్ అయితే అదే కట్ అయిపిన్ అనుకోరా మనం కట్ చేయాల టెన్ మినిట్స్ తర్వాత కట్ చేస్తే కరెక్ట్గా వస్తాది
అ టైమ్ చూసుకో వంశీ నువ్వే కట్ చెయ్
చూసుకున్నది ఫైవ్ మినిట్స్ అయింది
ఆ
ఆ కరెక్ట్గా నువ్ మధహ్యన అంటే అందరు కాళీగా పనుకో ఉంటారుారనమాట అప్పుడు ఫోన్ చేయాలా ఎప్పుడు ఒకటి ఒకటినారా అందరు కలీగ్ పడుకుంటారు.
ఖాళీగా ఉంటారు కదా అందుకే ఆసేజేశ్న
నేను సరేలే రిప్లే ఇద్దాం కనీ, ఎందుకులే అమ్మ అమ్మాయి కదా ఇంట్లో ఉంటది. వళ్ళమో సరే అమ్మాయిల్తో మాట్తే భావుంటాదా, అమ్బల్తో మాట్తే బాగుండాదని రిప్లై ఇయ్లా.
పర్లేద్లే మాయనకి నేన్ నీ గురించి మంచి క్లారిటీ ఉందిలే. మనోళ్ళ అందరి గురించి.
ఏం క్లారిటీ ఉంది నా గురించి చెప్రా
మాముల్ ప్రెండ్స్ లా మాట్లాడుకుంటాం గాదా. మనం సప్రేట్ గ్రూప్ చేస్తున్నామంట కానా అర్థం చేసుకోలేరు.
ఉమ్ నువ్వునవే గ్రూప్ లో
అప్పుడప్పుడు రిప్లైలిస్తలే స
అప్పుడపుడు అప్పుడపుడు అప్పుడపుడు వాట్ వై
మరే కనీ ఇప్డ్ మీకు మాక్ తేడాలేద వంశీ. నేను ఈవినింగ్ పన్లే చేసుకోవద్దా వంశీ. వంట జేయోదీంట్లో.
గ్యాపుల్లో, పనుల్లో మ మటడుకోవల్ల
వంశీ నువ్వయాన్ని చెప్పగకు వంశీ నేను ఆఫ్నవర్ వస్తా ఆకలేస్తాంటే తింటా, ఏమన్నా బోకులుంటే కడుగుతా. అలా మళ్ళీ పడుకుంటా. పడుకుంటా ఆ కాసేపడికి నిద్రోస్తది మళ్ళీ ఫోర్గి లెస్త ఇంగ అప్పుడు పన్లు ఉంటాయి. చిన్న చిన్న చేసుకుంటా అంట. చెత్త వేయడం, మళ్ళీ బొకులు, మళ్ళీ వంట. అయిపై అయిపోతదట్ల టైము
ఓ హస్బెండ్ వస్తాడు. హస్బెండ్తో హస్బెండ్తో ముచ్చిలు పేట్టుకుని కూచోనుంటారు.
ఉమ్ మాయన వస్తాడు మాయన వస్తాని తినివి పడతాడు, ఇద్దరం తింటాము. ఏం కలివున్నా మనకో నేను లూడో పెడతా ఉమ్ లూడోలో ఆ నేన్గెల్షిన అనుకో మా ఆయన ఒక్ గేమ్ ఆడదాం అని చెప్పినారనుకో. ఆ లేదు ఇంగో ఇంగో గేమ్, ఇంగో గేమ్, మా ఆయన గెలిసెందవరగా ఆడుతూ ఉంటాడు. మా ఆయన
ఓ
నే ఎన్నిగణ గెలిచిన, మా ఆయన గెలిసాడనుకో గెల్షిన, గెల్షిన అని ఓ చెప్తా ఉంటారు జూడ్.
బావుంటద్లే పెళ్లయిన తర్వాత
ఉమ్ బావుంటది. కొట్టుకుంటా ఉంటాం మల్ల కలుస్తాం. మామూలే పెళ్లయినంగా ఇంగా ఒకరికొకరు అంతే
ఆవు
ఆ ఏమంటే ఒకరున ఒకరు హార్ట్ చేసుకోగూడదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఎక్కువ. మరి డిస్టెన్స్ అయిపోగూడదు.
అవును
ఉమ్ ఎంతవరకు ఉండాల అంతవరకు
ఓ
చూసుకుంటా ఉండాల. మరి ఎక్కువ ఓ పవర్ చేయగుడదు ఎవార్ని ఎవ ఒవరుమిధా ఓవరుకి
వచ్చి మారీపోయిన తోడక
ఈ నార్మలే వంశీ మారిపోల నేనే ఏమి
ఆ అయిన నీకు ఏ ఎలా దేనుకో పెళ్లి చేసుకోవాలినిపించింది.
మా ఇంట్లో వాళ్ళు చేస్నారు. నాకేందుకనిపింస్తది. వంశీ
అంటే ఈ ఏజ్ లోనే పెళ్లి చేసుకోవాలి, అనేందూకానిపించింది.
మా అమ్మ వాళ్ళకి అనిపించింది నేను చేసుకోనిని చెప్పినా రెండు వారాలంతా నేను చేసుకుని మైండ్ లో వాళ్ళదు మార్లాలా కానీ ఎట్టకొ ఉప్పుచ్చేసినారు నేను ఎట్లా అంటే అంటే మా ఇంట్లో వాళ్ళకి మరి వాళ్ళంత బాధపడుతంటే నేను పలేను మళ్ళ
కోహ
ఆలోచించిన నేను కూడా ఈయన బాగున్నారుారు వీళ్ళ ఫ్యామిలీ మధ్యనే న ఇష్టపడింది నా హైట్కి ఈడికి ఇ ఎవరైనా వస్తారా మళ్ళీ రాకపోతే మళ్ళీ మా ఫ్రెండ్స్ ని ఇబ్బంది పెట్టడం ఎందుకు వచ్చిందే మంచిగాని చేసుకుందామని చేసుకున్నా
ఫస్ట్ పెళ్లి స ఫిక్స్ అయిపోయినాట
యా ఫస్ట్ అండ్ ఫస్ట్ అండ్ ఫస్ట్
ఓ ననికి మళ్ళ తెలుసుకుందలా అక్కడ
లేదు జరగలే మ ఏం చెప్పేసానంట ఇంట్లో ఇది అయిపోయింది ఇంకోటి ఏమన్నా చూడాలా అంటాముమంటే చేస్తే ఇది చేయండి లేకపోతే నాకు పెళ్ళి వద్ద్ద అని చెప్పానంట
పో అకి ఎచ్చిన అంట మ
ఏమో తెలిదు నేను అదే అడుగుతాను అంట చూస్తాను నేను ఇండోసెంంట కనిపించినా అని చెప్ప అన్నారుారు
ప ప ప ప చోది కాతే
మళ్ళీ మాట్లాడనప్పు ఇప్పుడు బయి నాకేం ల్స్తు లేవు అని చెప్పినా
ఓ
ఇంకాది మా ఆయన ఉండేళ్ి ఈ కాలంలో ఎవరికిలా స్టలు లేకుండా ఉన్నాయి ఉన్నా సరే అలా అడ్జిస్ట్ అవుదాం అనుకుంటా ఉన్నాడంట
ఓఓ
ఇంకేం లేవని తెలిసింది కదా ఇంక అందుకు ఆయన పట్టుకున్నాండి అందుగటిగా
ఓ ఇంకా సరేల టైమ్ అయిపోయిక్క
నకేం మంచి లేదు మా ఆయనక ఏం అలవాట్లు లేవు
సల్లేదు ొక్క టైమింగ్ పోయింది
య య
ఆ ఉండు ఐదు సెకండ్లు అయిపోయి చదిించ రావండి
ఆ సర్దయింది